హలో ఏం చేస్తున్నారండి మీ అన్నగారు
మా అమ్ము గాడితో మా మాట్లాడుతున్నారంటండి ఆ విషయం నాకు చెప్పాలి కదా నాలుగు నిమిషాలు వేస్ట్ అయిపోయినాయండి ఉ అందుకే ఇంకా మీకు చేసాను ఉ హ ఉ
ఇంక అయిపోయినఅట్ట మీ అన్నగారివి
ఆహా ఇంకా మూడు ఉన్నాయి అంట అండి ఇది
అది ఏంది అండి పెరిగాయా ఏంటి ఏమన్నా
ఉమ్ రిఫ్రెష్ చేస్తుంటే పెరుగుతున్నాయి అంట అండి
మరి ఇంక మరి అప్పుడు వేస్టే కండి మరి
ఏముందిలేండి మనం సరిగ్గా తప్పు మాట్లాడుంటే అవి పెరుగుతాయి అంట మా అందరికి పెరిగాయండి మా అన్న వాళ్ళ అమ్మగారికే కరెక్ట్ టిక్ ఇరవై అంటే ఇరవై ఒక్కటి కూడా దోరకలా మా మా అమ్మ కైతు అయితే నాలుగు వచ్చాయండి కొత్తయి
ఉహు ఇంకా ఇరవై నాలుగ అండి
నాయి ఇరవై రెండు మా అమ్మ య్ ఇరవై నాలుగు
ఈరోజు పెరిగాయా అండి మీ అమ్మ వీ మళ్ళా
ఆ అదే అయిపోయి మొన్న అయిపోయినాయండి మా అమ్మగారి మొత్తం ఇరవై అయితే అయిపోగానే రిఫ్రెష్ కొట్టగానే ఇరవై నాలుగు అయినాయి
ఉ నాయ్ ఏందండి ఐదు నాలుగు అయిపోయినాయి ఆల్రెడీ ఇంకొకటి ఇది లాస్ట్ కాల్ అండి మరి నాది మీతో అనుకుంటా
ఆహా ఆ రోజు మర్చిపోయా ఒకసారి మాట్లాడుకున్నాం కాండి మర్చిపోయారా మీరు
ఎప్పుడు
నేను మాట్లాడినప్పుడు ఒకసారి మీరు చేయండి మీకు కూడా అర్థం అయితే ఎట్లా వండిద్దా అన్నాననీ చెప్పి మీరు చేశారు నాకు
అవునండి ఈరోజు మాట్లాడింది ఇది మూడోకాలేగా
ఏవండి మ వింటారా పూర్తిగా ఆ రోజు యాప్ ఎక్కించిన రోజు మీకు రా రానే ఒకటి ఇది ఇది మూడోది
అవునండి ఇది మూడోది ఈరోజు ఇంకొకసారి ఎప్పుడైన మాట్ ట్లాడామా మనం మాట్లాడ మాట్లాడలేదు బా
ఆహా ఇది ఐదోదిలా చూపిస్తుందా మీ దాంట్లో
ఆ ఆల్రెడీ నాలుగు కంప్లీటెడ్ అని చూపిస్తుందండి
ఏం కాదులెండి మంచిదేగా అయితే ఇదే లాస్ట్ అండి ఇంక నాతో మీకు
మ్ చూద్దామండి మరి తె
మ్ హు ఇంకా చేయమాకండి ఐదు దాటి చేయకూడదు
ఉమ్ హు ఎందుకండి అలా
ఏమో అండి అందులో ఇచ్చారు నాలుగు సార్లు గాని ఐదు సార్లు గాని మించి మాట్లాడకూడదంటండి ఒక ఒక వ్యక్తి తో ఎప్పుడు అడుగుతారండి మీ అమ్మగారిని
ఏందండి చెప్ ప్పా కదా ఇందకా యాప్ ఇందాకే కదా ఎక్కించిింది అది ఇప్పుడు లాగిన్
అదే అండి తర్వాత వచ్చాకడుగుతారా అంటునానండి నేనేం అనట్లేదండి ఎందుకండి అడుచుకుంటారు ఇవి మ్ సరేలేండి నాకు ఎందుకు లేండి మిమ్మల్ని అడగనులేండి వదిలేయండి ఇంకా
మంచిదండి మ్ ఇంకేమండి విశేషాలు
ఎం ఉన్నాయండి చెప్పాలి మీరే
ఉమ్ హు
ఈరోజు బా ఉక్కపోతగా ఉందండి అసలా
ఉమ్ హు స్నానం చేశారండి మరి స్నానం చే మీ తమ్ముడువైపోయినాయండి మరి ఇరవై
పది అయినయ్ అండి ఇంకా పది మాట్లాడమంటే వాడసలు మాట్లాడలేదు
అండి మరి చిరాకు పడు పడుతుందండి నాకు కూడా
మ్ ఊరికే ఇస్తనండి పిలిచి డబ్బులు రెండు వేల ఎనిమిది వందలు తీసుకోండి ఊరికే ఇస్తారు అవు మీరు ఇరవై కాల్స్ మాట్లాడతారు కదండి ఆ ఇరవై వందలు రెండు వేలు వస్తాయండి మీరు నాతో ఐదు మాట్లాడారు కదండి నేను మీకు ఐదు సార్లు చేస్ సా కదా ఐదు ఎయిటీ స్ వస్తాయ్ ఎయిటీ ఫైవ్ జార్ ఎంత నాలుగో దలు వస్తయ్ ఇం ఇంకో ఐదు ఎవరితో అయిన మాట్లాడండి
ఆ అప్పుడు వస్తాయా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడా ఫస్ట్ టెన్ మెంబర్స్కి వస్తాయా అండి
ఆ అంతే
ఉమ్ హు
మ్
సరే అండి
మ్
మ్
నాకు ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నానండి ఎందుకంటే మా పెద్దమ్మ గారుతో ఐదు మాట్లాడాను, అంటే నేను ఆమెకు చేయలా ఆమె నాకు చేసారు. హ్ మా అన్న చేసాడు నాకు, మా అమ్మ చేసింది నాకు. మీరు చేస్తున్నారు నాకు.
హ్
ఆ
మీకు అదృష్టం ఉంటే వస్తయండి మరి.
ఉ చూద్దామండి ఎంత వస్తాయో.
మీ ఇంట్లో చెప్పమాకండి అప్పుడు మరి.
చెప్పనండి.
ఉ
హ్
ఆ
ఎ
హ్
ఉ
ఇంకేమండి విశేషాలు?
ఏమున్నాయండి చెప్పాలి మీరే.
మా దగ్గరేం ఉంటాయండి పెద్దోలు మీరు.
హ్
హ్
మీ మీ ఎడిటింగ్ స్కిల్స్ బావుంటాయండి బలే చేస్తారు.
మరి ఆ మాత్రం ఉంటది కదండి మరి మనతో యాస్ టీస్ దింప్ పేసాను కదండి. నాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదండి మరి ఇంకా దానికి. నేను ఇంకా ఇంకా చేయ్య చ్చు అంటే ఇంకా చేయొచ్చు అన్నట్టుగా అండి.
ఏం కాదు చాలా బావుందండి. ఈరోజు చాలా ఉన్నాయని బట్లు ఆ లేపోతే తే వెంటనే పెట్టేద్దునండి.
అవునండి కాకపోతే చానా మంది కూడా అయ్యే ఫెస్ట్ లో పెడతారండి ఆ హడావిడిలో పట్ ట్టించుకోరండి మనల్ని ఇంకా.
ఎట్లా హ్యాండిల్ హి వాడు అదే ఆలోచిచ్చే
నా తెలుసు అండి మీ గురించి.
హ్
హ్ ఇంకేమండి.
ఏముందండి ఈసారి మా పండుగ శుక్రవారం వచ్చిందంటున్నారండి. శుక్రవారం వస్తే బావుండండి, శనివారం చక్కగా బిర్యానీ చేసుకొని తేస్తా నీకు.
అండి
హ్మ్
కష్టం కదా అండి మరి.
ఆ
ఎందుకు?
సెలవు ఉండవు కదండి.
అవునా ఏం సెలవులు ఉండవు.
ఎక్స్ట్రా సెలవులండి.
ఏ ఉగాది గుడ శుక్రవారం వచ్చిందా ఏంటి?
ఆ అనుకుంటా అండి, అహ వెడ్నెస్డే అనుకుంటా అండి, ఏదో రెండిట్లోనే మిరు
ఉహు
ఒసారి చూడండండి మరి
ఆగండి చూద్దాం.
ఉమ్
ఉమ్ ఉగాది పంతొమ్మిది వచ్చిందండి. పంతొమ్మిది అంటే గురువారం.
ఉహు
రంజాము ఈ సెనివారమ అని చూపిస్తుంది మరి కేెలండర్ లో.
రెండ ఒక రోజైతే బాల అండి, అదే కదా నేను అంటుంది
అవును ఉగాది పంతొమ్మిది గ అండి గురువారం. మా పండగ వస్తే శుక్రవారం వచ్చిది ఆ
ఆ
శుక్రవారమో శనివారమో గురువారం అయితే రాదు
ఉహు
ఉమ్
ఉమ్
అర్థమైందా?
ఉమ్ అర్థమైందండి.
ఉమ్
ఉమ్ ఇంకేంటండి విశేషాలు?
ఏం ఉన్నాయండి, మీ ఇంటి దగ్గర కూడా ఇనిపి న్నయ అండి
ఉమ్ అది వినిపిస్తదదండి, అందరి ఇంట్లల్లో
అ
లేదండి
నా ఫోన్ లో నాయిస్ క్యాన్సల్ చేసినం అయితే
బడ్స్ పెట్టుకున్నాను కదండి అందుకే ఇనపడుతుంది నా దగ్గర
ఉహు
ఉమ్
మీ వాయిస్ కన్నా అది ఇంకా ఎక్కువ ఇనిపిస్తుందండి. ఉమ్ బర్డ్స్ తీస్తారా అండి కాసేపు
ఒక్క నిమిషం అండి, అయిపోవచ్చింది కదా అ కాసేపు
ఉమ్ ఒళ్ళు ఉంగదు కదండి మీకు
అంతే కదండి మరి
వేరేయి
ఉమ్
ఇంగేతజేపు ఉందండి?
చూసిన హడావిడి చేస్తారు ఎందుకండి మీరు, అయిపోవచ్చింది.
ఉమ్ సరే లేండి హహ రేపు యూనిఫామ్ ఏసుకని వెళ్ళాలనుకుంటాండి.
వెళ్ళండి మరి యూనిఫామ్, ఏమంది మరి
చెప్పలా యూనిఫామని మళ్ళీ ఎవరు వేసుకురాకుండా నేను ఒక్కదాన్ని ఏసుకెళ్తే.
కాసేపు గంటేగాండి, ఖచ్చితంగా ఏసుకెళ్ళాలండి నాకు తెలిసి.
ఉ అంతే అంటారా
ఊ మరి అంతే కదా
సరే అండి విసుకుని వెళ్ళ
ఉ
ఉ హు రేపు పొద్దున్న మీకు అయిద్దా అండి నన్ను కాలేజీలో దింపడానికి
అయిదు అనుకుంటా అనుకుంటా అండి నాకు తెలిసి అయిద్ని అనుకుంటున్నాను మీరు త్వరగా వస్తే అయిద్దని అనుకుంటున్నానండి మరీ లేట్ లేటుగా వస్తే అయితదో అవ్వదు తెలీదండి
చెప్పాలి
అవైలబుల్గా ఉంటే వస్తానండి ఖచ్చితంగా నేను
ఆ
ఉ అయిపోయిందదా అండి ఇంకొక్క నిమిషం
ఉ దాంది ఉహు ఉ హ
వచ్చామండి
ఏ ఉందండి అయితే మీరు నాకు ఏ విషయం చెప్పండి నీకు అవ్వకపోతే మా అన్నగానీ దింపమంటానండి బస్సు ఎక్కలేనండి నేను
సరే అండి నా నాకు తెలుస అంది అంతా బస్సు అసలు బస్ ఎక్కకూడదండి అసలు మనము అటు సైడు బస్సు ఎక్కితే అస్సమే అండి ఎందుకంటే చాలా రెండు గంట సేపు పట్టింది చాలా చిరాకు అసలు అ రోటే నాకు తెలిసా అండి అందుకే కదా
ఆ హు
కానీ ఆటో ఎక్క ఆటో ఇప్పుడు ఆటో ఎక్క ఉంట ఎటు వెళ్తామండి మూడంతులు అయిపోయళ్తాయి ఈ గంటకు అ ఎట్టకైనా మనకే లాస్ అండి ఆ ఆ ఖచ్చిత కచ్చితంగా మాములు వాలు కాదు
ఉ
ఉ
అందుకే ఏముంది గంటే కాబట్టి మా అన్నయ్య గారు అనుకోండి వచ్చి దింపేసి ఆ కాసేపు అలా అలా తీరీగీ సరే అండి ఉంటా
ఉ ఉ హు
మంది బాగా